హాయ్ అండి.
హాయ్ అండి.
బాగున్నార.
ఆహ్ మీరు బాగున్నారా మేం బాగున్నాం.
ఆహ్ బాగున్నామండి.
తిన్నారా.
ఆహ్ తిన్నమండి మీరు తిన్నారా.
ఆహ్ తిన్నాం తిన్నాం.
ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఉట్టిగానే ఉన్నాం.
ఆహ్ ఏం చేశారు ఇవాళ రోజంతా.
ఇవాళ ఏం లేదు నాది. ఇవాళ బిర్యానీ వండినా.
ఆహా బిర్యానీ చేసారా.
ఉమ్.
మీరే చేశారా వంట.
ఆహ్ నేనే చేశాను.
ఎలా చేశారండి బిర్యానీ రెసిపీ చెప్తారా ఒకసారి.
రెసిపీయా. చికెన్ కడగాలి మసాలాలు పెట్టాలి.
ఆహ్ ఏమేమి మసాలాలు వాడుతారు దాంట్లో.
ఉమ్ అల్లం వే అల్లం వెల్లిపాయ పేస్ట్.
ఆహ్.
పెరుగు.
ఆహ్.
ఉమ్ దానియాల పొడి. పసుపు ఉప్పు కారం.
ఆహా.
ఇవన్నీ మిక్స్ చేసి అరగంట ఉంచి.
ఉమ్. ఇవన్నీ చికెన్ కి పట్టేటట్టు కలిపి పెట్టాలా.
ఆహ్ కలిపి పెట్టాలి.
ఆహా.
కలిపి పెట్టినంకా తర్వాత బియ్యం కడిగి ఒక అర్ధగంట నానబెట్టి
ఆహా
మళ్ళా ఎసరు పెట్టుకోవాలి
ఆహా
ఉ మీకు రాదా అండి
నాకు రాదండి
ఉహు
ఆ ఎసరును ఏం జేయాలండి తర్వాత
ఎసర వచ్చినాంక వంపి చికెన్ ల బిర్యానీ ఆడె అన్నం వేస్తే అయిపోతది అన్నం వేసి ఒక అర్ధగంట స్లోస్ మీద పెట్టాలి
హాఫ్ అన్ అవర్ పెట్ట అర్ధగంట పెట్టాన్న
ఆ సరిపోద్ది
ఆహా ఇంకేమేమి వంటలు చేస్తారండి మీరు
మీకు వస్తాయి బాగానే
ఆహా మీరు పండుగలు జరుపుకుంటారా
ఆ మేము పండుగలు చేసుకుంటాం
ఏమేం పండుగలు జరుప్
రంజాన్ బక్రీదు మొహరం
ఆఓహో
అన్ని చేసుకుంటాం దస్ దసరా దీపావళి
మీకు ఏ పండుగ అంటే ఇష్టం అండి
దసరా
అవునా దసరా అప్పుడు ఏమేమి చేస్తారు అంటే ఎలా సెలబ్రేట్ చేస్తారు
అప్పాలు చేస్తాం సత్తు పిండి చేస్తాం బతుకమ్మలు పేరిస్తాన్
ఆహా
ఉ
అప్పాలంటే మేము ఎన్ని టైప్స్ అప్పాలు చేస్తారండి
మని ఇష్టం గారేల్ మురుకులు లడ్డూలు
ఊహు
అట్ల
బతుకమ్మ ఎన్ని రోజులు జరుపుకుంటారు
మేం బతుకమ్మ పదకొండు రోజులు తొమ్మిది రోజులు
తొమ్మిది రోజులు జరుపుకుంటారా
ఉ
ఎందుకు మరి తొమ్మిది రోజులు
అంటే తొమ్మిది రోజులే కదా పండుగ
ఆహా
ఉ బతుకమ్మ వేరి సాయ్ త్రం రెడయి బతుకమ్మ ఆడేకి పోతం
ఇంకా ఏమేం పండుగ లంటె ఇష్టం
ఉ మరి అంత ఏం లేదు దసరా
అ
ఊ మీకు
నాకు రంజాన్ అంటే ఇష్టం అండి
ఆహా రంజాన్ అంటే ఇష్టం
ఉ
మీరేం చేస్తారు
మేము రంజాన్ కి ఒక నెలంతా ఒక్కపొద్దులు ఉంటాం
ఉహు
గా ఈవినింగ్ ఒక పొద్దు వెచ్చేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఐటమ్స్ చేసుకుంటాం దినడా ఒక పొద్దు విడవడానికి మంచిగా నమాజ్ చేస్తాం ఖురాన్ చదువుతాం అంత ఒక నెల అంతా అయిపోయిన తర్వాత రంజాన్ పండుగ జరుపుకుంటాం
పండుగకి ఏమేమి చేస్తారు
పండలకి సేమియా బిర్యానీ ఆ గులాబ్ జామున్ డబల్ క మీఠా కు గులాబ్ జామునా ఏం లేదంది ప్యాకెట్ దొరుకుతది దాని సపరేట్ పిండి ఉంటది గులాబ్జాం
ఆ
ఆ పిండి తెచ్చుకొని అందులో కొంచెం పాలు వేయాలి ఆ పాలు వేసి పిండిని గట్టిగా మనం ముద్దలెక చేసుకోవాలి
స
ఆ ముద్ద లెక్క చేసుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలె
అవునా
చిన్న ఉండల్ని ఆ మన నూనెలో ఫ్రై చేయాలి
ఆ
ఫ్రై చేసి పక్కన పెట్టి మన వాటర్ది పాకం పట్టాలి వాటర్లో సో ఒక బౌల్లో వాటర్ తీసుకొని అది కొంచెం మరిగినాక అన్లా చెక్కర ఎయాలె చెక్కర వేసి దాని పాకం పట్టాలె అందులో కొంచెం యాలకుల పౌడర్ వేసి
ఉమ్
కొద్ది సేపు దాన్ని అంద్లా మరగాలె
అచ్చా
అయ్ చల్ల బడిన తరువాత ఈ మనం ఫ్రై చేసుకున్న గులాబ్ జాముూన్ ఉండలు ఉంటాయి కదా అవి అలా వేసుకోవాలి చల్లారినంక వేయాలండి వేడి వేడి వే అవి లూస్లూసయిపోతేయి
అవునా
ఆ
తర్వాత
ఆ అంతేగా
అ తిన్నద్లేదా
ఫ్రిడ్జ్లో పెట్టుకునిమన ఇష్టం వచ్చినప్పుడు తినుడే
ఆహ మీరుతింటరా
ఆ తింటామండి ఎక్కువ తిన స్వీట్ ఒకటి రెండు అంతే
ఆ
హ
మరి ఇంకా ఇయ్యలా ఏంజెస్
మీకు ఎక్కువ స్వీట్ మీరు తింటారా అండి స్వీట్స్
తిన అండి స్వీట్స్ ఎక్కువ
తినరా ఉ ఇంకా ఏం చేస్తారు టీవీ మూవీస్ అవి చూస్తూ ఉంటారా
ఆ టీవీ చూస్తా అవిది ఉన్నప్పుడు
ఆహా ఏమేమి మూవీస్ అంటే ఎక్కువ ఎలాంటి అండి ఎక్కువ ఎలాంటి మూవీస్ చూసారండి సెంటిమెంట్ యా లేకపోతే
ఫ్యామిలీ మూవీస్
ఫ్యామిలీ మూవీస్ అయినా రీసెంట్గా ఏదైనా మూవీ చూసారా థియేటర్స్ లో
ఆ శంకరు ప్రసాద్
ఆ మనశంకరవర ప్రసాద
ఆ చిరంజీవిది మనశంకర్
బాగుందా అండి అది ఎంజాయ్ చేసారా
ఉ ఎంజాయ్ చేసాం
ఓహో
అ
ఇంగా మీ ఫేవరెట్ హీరో ఎవరన్
ఆ
మీ ఫేవరెట్ హీరో ఏవరు
పేవరెట్ హీరోనా అండి చిరంజీవి గారన్
ఫేవేట్ అండి అంత ఆలోచిస్తారా అండి
ఆహ లేదు చెప్పచ్చా లేదా
ఆ ఫాల చెప్ప
ఆ చిరంజీవి
ఇంగ ఫేవరెట్ ఫుడ్ ఏంటిదండి మీ
ఫుడ్డా చికెన్ బిర్యానీ
బిర్యానీ మీరే చేస్తారా వంటలు ఎక్కువ ఇంట్లో
ఆ నేనే చేస్తా
ఇంగా షాపింగ్ చేస్తారా మీరు
అంతా మరీ చెయం తక్కువ
ఉహు ఇంకా వెదర్ ఎలా ఉందండి మీ సైడ్ వాతావరణం ఎట్లా ఉంది
ఇవాళ కొద్దిగా వర్షం పడింది చల్లగా ఉన్నది
చల్లగుంద
ఉ ఎక్కువ ఎండ ఏం లేదు ఇవాళ
ఓహో
మీకు పడ్డద వర్షం
నాకప్పుడు కొంచెం ఈవినింగ్ టైం కొంచెం చింకులు ఇట్లా ఉరుములు మెరుపు ప్పులు వచ్చినాయ్ కొద్దిసేపు గాలి వచ్చింది ఇగ ఇప్పుడు లేదు లైట్గా మెరుస్తాంది ఈగా
మీర్ తిన్నారా
ఆ తిన్నామండి
ఎందుకు తిన్నారు ఇవాళ
మేము ఆలు టమాటా తీసుకున్నాం ఇవాళ ఎకు తిన్నాం
అవును
ఆ
ఎందుకు మీరు చికెన్ మటన్ తినరా
హా తినమండి నాన్ వెజ్ ఎక్కువ తిన నేను వెజిటేరియనే
ఆ
ము
స
ఇంకా చెప్పాలి హాలిడేస్ కదా ఎప్పుడు ఎటైనా బైట్ బయటికి వెళ్ళారా సమ్మెర్లో
ఉ లేదండి ఎండలకె భయానికి వెళ్లట్లే
అవునండి ఈసారి ఎండలు చాలా బాగా ఉండే ఆ
ఇంట్లోనే ఎంజాయ్ చేస్తు
అదే బెస్ట్ అండి ఎండలకి బయటికి వెళ్ళాలంటేనే బాగా భయం ఎస్తుంది
అదే అదే
ఆ
కూలర్ వేస్కుని ఇంట్ల ఆ
మీరు తిన్నారా అన్న
ఆ తిన్నామండి
ఊ
ఉ
ఈ ఎండలకి కూలర్ గాలి కూడా సరిపోవట్లేదు
అవునండి
ఊ
ఇంకా
చెప్పాలే
అ
ఇంకా ఏమేం చేశారు ఇవాళ డే అంతా ఏం చేశారు
ఏం లేదు మామూలుగానే ఇంట్ల పని చేసి
మ్
కాసేపు టీవీ చూసి మళ్ళా కాసేపు ఫోన్ చేసి కొద్ధిసేపు పడుకొని కతం మళ్ళా సాయంత్రం పని
అంతేనా మీకు పల్లెటూరు అం ంటే ఇష్టమా పట్టనం అంటే ఇష్టమా
ఆ
పల్లెటూరు ఎక్కువ ఇష్టమా పట్టణం ఇష్టమా
పల్లెటూరే ఇష్టం
ఎందు కండి పల్లె టూరు
పొద్దున వాతావరణం మంచిగ ఉంటది
ఆ అవును
అన్ని తీర్ల బాగుంటది పల్లెటూరు
ఇంకా ఏమేమి ఉంటా అండి పళ్ళేటూరులో ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్పండి
పొలాలు ఉంటాయి వాగులు అన్ని ఉ అన్నిీఉంటాయి పనులు ఉంటాయి
ఆ పంటలు మంచిగా ప చ్చనే ఉంటయి చాలా మంచిగా అనిపిస్ ఆ
పచ్చ పచ్చని లేరు బాగుంటది నేచురల్ గాలి అ
ఆ
మ్
ఇంకా ఏమేమి ఇష్టం అండి
ఇంకా ఏమి ఇష్టం అంతే ఇగ
ఆ
ఇంకేమున్నయ్ మరి